హలో
ఆ చెప్పండి
అ ఎలా ఉన్నారండి తిన్న
బాగున్నామండి ఇప్పుడే జాస్ట్ ఇప్పుడే తిన్నామ అండి
ఓ ఏం చేస్తున్నారు ఏం కూర ఉండారు మీ అమ్మగారు
మునాక్కాయ దోస్ కాయ హండి మీరు తిన్నారాండి
ఆ నేను తినలేదండి ఇంకా తినాలి ఆకలి ఎట్లా
ఏం కర్రీ చేసారు
మే మా సాంబార్ చేసి చికెన్ ఫ్రై ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీక ఏమేం పండలు పండగలు తెలుసు
నాకా రంజాన్ బకరద్
అ
అవి చేసుకుంటామండి మేము మీరు
హ అవునా మేము చేసుకుంటాం లేండి కొన్ని ఎలా చేసుకుంటారు మీరు రంజాన్
మేము రంజాన్ మేము రంజాన్ పొద్దున లే వ పా ఆ పనులు చేసుకొని పాయసం వండుకొని సేమయాారి వండుకుంటాం
హా
మళ్ళీ మధ్యాహ్నం బిర్యానీ చేసుకొని తింటాం
అబ్బో ఎవరు చేస్తారు మీ అమ్మగారా
ఆ మామ్మగాయ చేసారు
అనా
మరి పొద్దున స సేమలు తిని ప్రార్థన చేసుకుంటాం రేడ ఉత రేడే ఆ ఇకా కొంచెం మద్యం అయిపోయిన తర్వాత బిర్యానీ
ఉనా మంచిది స ఉపవాసం కూడా ఉంటారని కొంట నెల మొత్తం
రంజాన్ కైతే ఉపవాస ఉంటా మండి
ఆహ మీరుంటారా
ఆ నే వింటానండి
మీ అమ్మ వాళ్ళు ఉంటారా మీ అమ్మ మీ ఫ్యామిలీలో ఎవరైనా
ఉంటారంండి
హ ఆ ఏం చేస్తారు ఉవాసం అంటే
అంటే పొద్దున ఐదున్నర ఐదింటికి అప్పుడు మైక్ లో చెప్తారండి. అప్పుడు అన్నం తిని ప్రార్థన చేసుకొని ఇంకా ఉపవాసం ఉంటాం.
హ
మళ్ళీ సాయంత మళ్ళీ సాయంతం ఆరింటి క ఇప్పుడు ఉపవాసం అయిపోయిదిగా ఏదో ఒకటి తింటం
ఆహో అంటే రోజా తీరుస్తారుని చెప్తారు అదేనా ఆరింటికి
ఆ
దేంతో తెలుస్తారండి
ఫస్ట్ రోజ అయితే కొంచం పూ వేసుకని నోట్లో వేసుకొని కని నీళ్ళతో చేస్తామండి లేకపోతే ఏదో ఒక స్న్యాక్స్ స్నాక్స్ తింట
కజ్జురు కాయలు కజ్జుర్ కాయలు వాడతారా నివల్ నను
ఆ కర్జూలు కాలగా తంట
ఖర్జూరాను కూడా వాడతారా
అవి కూడా తింటాం ఇస్తారంండి. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆ పుణ్యం వచ్చిందని ఖర్జు ఆరరాలు చపాతీలు జ్యూస్లు ఇస్తారు హలో హలో
చెప్పండి ఆ చెప్పండి ఖర్జూరం
ఉపవాసం ఉన్న వాళ్ళకి పుణ్యం వచ్చిద్దండి. ఖర్జూరాలు చపాతీలు జ్యూస్లు అవి ఇస్తారు.
మీరు మీరు కూడా ఇస్తారా
మేము
హ
చాలా మంచి మచ్చిదింట అండి. ఖర్జులు ఖర్జులు ఉపవాసం ఉన్న వాళ్ళకి అట్లా ఇస్తాయి.
అవునా పుణ్యం వచ్చిద్దని ఇస్తారా
ఆ మీరే పండుగగ బాగా చేసుకుంటారు
మేము ఆ మీ పండగల్ పండుగలు కూడా చేసుకుంటాం మేము సంక్రాంతి అలాంటి టి కూడా చేసు ఉంట
సంక్రాంతికి ఏం చేస్తారంండి
ఏముందండి సంక్రాంతి పొద్దుంలేసి పూజలు చేసుకుంటా గా గారెలు, చక్రాలు, చెక్కలు అరిసెలు వండుతారు
చక్కలు చక్రాలు రెండు రోజ్ రజుల ముందే చేసుకుంటాగా అండి
ఆ అవును రెం రోజుే ఆ
భోగి ఆది ఏస్ సరగా అండి భోగి
ఆ అవును అవును ఆ చేస్ సరండి
మరి మీరు చేయకుండా మనమ్మా అని
అంతకు ఐడియా లేదు అంటే పల్లెటూరులో చేసుకుంటారు అవి
ఆ మిర్చి టోలా
ఆ అవునండి దీమె పల్లెటూరులో ఆయి అయితే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు
ఆహా బాగా జరుపుకుంటారా
ఆ బాగానే జరుపుకుం ండి మీరు ఎలా సెలబ్రేషన్ చూసుకుంటారు మీ పండుగల్ని అలాగే మేము కూడా మా పంండగల్ని అట్టాన్ని చేసుకోం
మా పండగకి అందరూ ఫ్యామిలీస్ వస్తారండి సందర్శ చేసుకుంటాం మేము
మంచిది అలానే హ్యాపీగా ఉంది అలా చేసుకుంటే చాలా బాగుండిద్ది ఎంజాయ్ చేస్
హలో ఆ అందరు కలిసి బాగా చేసుకుంటే బాగుంటందండి
అవును
హలో ఆ చెప్పండి వినిపిస్తుంది చెప్పండి
ఆ వినబడుతుందండి అలా చేసుకుంటే అందరుూ బాగా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నా ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నా
ఉమ్ ఫ్యామిలీతోో కలిసి పండుగ జరుపు ప్పుకుంటే బాగుడుందండి
హ్మ్ హ్మ్ మీరు మీ మీకు ఫ్యామిలీతోో చేసుకుంటే హ్యాపీగా ఉండిదా
నాకు ఫ్యామిలీతోో చేసుకుంటేనే హ్యాపీగా ఉండిద్ది
ఆహా అవునా ఇంకేం చేస్తున్నారు ఎలా ఉంది ఆ నా అందరు కలిసి ఉంటే హ్యాపీగా ఉండిద్ది మీకు అక్కడ ఎలా
హలో హలో హలో
మే వాత
హలో ఆ చెప్పండి వినిపిస్తుంది
మీకు అటు ఎలా ఉందండి వాతావరణం అంటున్నాను
మాకు ఇక్కడ ఎ ఎండా ఎక్కువ లేదండి బానే ఉంది పొద్దున చలి బలే ఉందండి క్లైమేట్
ఆ మాకు అలాగ ఉందండి
నాకు మబ్బు పట్టిందండి పొద్దున ఇప్పుడు కొంచెం పర్వాల ఎండగా ఉంది
హో వర్ష వర్షం అసలు ఎక్కువ వర్షం ఏం ఓ వచ్చిందో రాత్రి
ఆ తుఫాన్ వస్తుందండి వర్షము
అర్థం వచ్చినట్టు వర్షం గాలి వామ్మో దుమ్ము సల ఎలా ఉ దో
అవునండి మాలుగా గాలి ఉలేదు గాలి సే బలి ఉంది
హ్మ్ ఇంకేంటి మీరు లేసిన కాడ నుంచి రోజువారీ పని ఏం చేస్తారు పొద్దున్న లేవు గానే
నేను లేవుగానే బా మంచాల ఎత్తి అది దుప్పట్లు ఎత్తి బట్టలు ఉతుకుతానండి
ఓహో అంట్లు ఎవరు కడుగుతారు అంట్లు ఎవరు కడుగుతారు
అంట్లు మా అమ్మమ్మ అడిగిద్ తండి బట్టలు నేను ఉతుకుతాను మా అమ్మలేదు అన్నం కూర చేసిద్ది
ఓహో ఒక్కొక్కలు ఒకో
ఒక్కొక్కలు ఒక్కొక్క పని చేసుకుంటాం అయిపోయి దండి
ఓ మీ మీ అమ్మమ్మ ఎక్కడే ఉంటారా
హా మమ్మమ్మ అక్కడే ఉంటారు. మా మా దగ్గరే ఉంటారు
ఎందుకని బాగోలేదు చపో మాలుగా ఉంటారా బ హ అవునా ఏమైంది మీ అమ్మమ్మకి
అంతే కొంచెం వయసు అయిపోయింది ఇగా ఇప్పుడు కొంచెం చ బాలేదండి అ బిల్లలు అవి వాడుతున్నారుగా
ఆ
ఆమె సరిగ్గా వాడట్లేదని ఇంకా మా మేమే పెట్టుకుంటున్నా అంటే మా పెద్దమ్మ కూడా ఉంది. మా పెద్దమ్మ కొన్ని రోజు రజలు మేము కొన్ని రోజులు. ఎక్కువ మా దగ్గరే ఉంటారంండి. ఎక్కువ మా దగ్గరే ఉంటారంండి.
హా మంచిది. బాగా చూసు డి కొంచం పెద్ద వర్గద
ఆ
అన్నం కురమన ఉం తారా మీ అమ్మమ్మ
మా అమ్మే వండిద్డి. వండి మా అమ్మే అన్నం కూర వంటారు. వండిద్దారు
మీ అమ్మగారు వండుతారా. మీ మీ నానమ్మ మీ తాతయ్య బాగున్నారా?
ఆ బాగున్నారండి.
హ వాళ్ళు ఉంటారా. మీ ఇంటికాడ
ఆ వాళ్ళు వాళ్ళ ఇంటికాయ డై ఉంటారు
ఉహ
మీర ఎలా ఉన్నారు. బాగున్నారండి డి
ఆ బాగానే ఉన్నామండి
అందరు బాగున్నారా
ఆ అందరు బాగానే ఉన్నారు
బావున్నారా
ఆ మా పిల్లలు బాగానే ఉన్నారండి. చిన్నబ్బాయి అన్నం తిని విసికించి ఇసికించి, పనుకున్నాడు ఏడ్చి. పాలు తాగి పనుకున్నాడు, కొంసేపు ఆడుకున్నాడు, బయట కొంసేపు డోపల ఆడుకున్నాడు. సైకిల్ తో కొంసేపు బర్రెల దగ రు ఆడుకున్నాడు. ఆడుకొని ఆడుకొని పాపం ఆ ఉన్నాయండి మా అమ్మోళ్ళకి ఉన్నయి అంటే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి ఉండాను నేను మా అమ్మకి బాగోపోతే అం దువల్నా చెప్తున్నాను
ఇప్పుడు ఎలా ఉందండి మీ అమ్మగారి కి
పర్వాలేదండి
ఏమైందండి
కొంచెం నొప్పిగా ఉందంటా అండి చెవి కాడా చెవి కాడ ఏం చేస్తున్నారు ఇంకా
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారు
హ్మ్ చేస్తున్నా మా అమ్మ తి మా అమ్మకి అన్నం పెట్టొచ్చాను, మా నాన్న అన్నం తింటున్నారు, మా అబ్బాయి పం కున్నాడి ప్పుడే కొంచం సే ఎప్పుడు ఇప్పుడే పనుకొని ఇప్పుడే లేస్తాడు మా అబ్బాయి
హలో
హలో హలో సరేనండి బాయ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ బాయ్